ఆంవు ఆ పెద్ది సినిమా ఉంటేనేమో ఇంగ అది థియేటర్ ఇప్పుడు ఆడతారు ఎక్కడ రిలీజ్ అది ఎప్పుడు అది
నా ఐ ఫొన్తొ జూన్ ఫోర్త్ రిలీజ్ బ్రో
ఓహో ఫోర్త్ కా అంటే రేపు ఎళ్ళుండే కదా
ఆ ఎళ్ళుండా ఆ అపుడు చూస్తలే బ్రో మధ్యల వస్తనే ఉంటయి ఫోన్ లొ ఏమన్నా
ఏవని అంత చూడనూ అసలు అంత యాక్టివిటీ ఉండదు ఫోన్ లో
అవునా మద్య లో అ రామ్ చరణ్ బాడిగడ్ ఫేమస్ అయిపోతాడు బాగా అంత ఐడియా లేదా
ఆహా అట్టేం లేదు నాకేముంది
అంత ఒ ఒకరు వ్యక్తిగత జీవితాల గురించి ఎంతసేపు తెలుసుకుంటూ ఉన్నాను ఎందుకంటే మన గురించి తెలుసుకునే ఉండింది వాళ్ళ గురించి తెలుసు కుంటా ఉంటే
అంతే
ఆ వాళ్ళ్ జస్ట్ యాక్టర్స్ అంతె అంత వరకే ఇంత అంత వరికి ఎక్కువె సినిమా ఏదో వాళ్ళను మనకు కాసేపు అరున్నర గంటలు మన మనం ఏమన్న మర్చివడానికి వాళ్ళు యాక్ట్ చేస్తు చూసుకోవడంత వరకి అన్నే ఉన్నా మంచిందుంటే తీసుకోవడం వచ్చ ఏంటంటే పక్కన పెట్టేడంత వరకె
ఇలాను
అదేముండదు గాని ఇంకా నాకు అందులో సి కంటెంట్ బాగుందా అందులో డబ్బు బాగుందా సీరియల్లో విజువలేషన్ గ్రాఫిక్స్ బాగుందా ఎందుకంటే గ్రాఫికు ఆ కెమెరా టేకింగ్ అది ఎట్లా ఉందా ఆ లేందనే నేను అవి చూస్తా ఎక్కువ సినిమాకి వెళ్ళిన అంటే సినిమాలో అబ్జర్వ్ చేసేది మొత్తం అవే వీళ్ళ కెమెరా టేకింగ్ ఎట్లా ఉంది స్లు అనిమేషన్స్ ఎట్లా వాడుతున్నారు ఎడిటింగ్ కోసం వీడియో ఎడిటింగ్ కదా అట్లట్ల కొంచం అంటే ఇంగ ఏం మనకు ఆ ప్రొఫెషన్ కొంచెం టచ్చింది గనుక అట్లా అన్నట్టుగా మైండ్కి పని చెప్త అనమాట అక్కడ నేను పని వెతుకుంటాను ఆ సో అది ఒకటో రెఫ్ రెన్స్ తీసుకునమనుకో దాని తగ్గట్టుగా మనం ఏ రకంగా ట్రై చేయచ్చు అని కొంచం అట్లా లాజికల్గా అన్మాట ఇంగ మల్ల సీన్మాలలో ఎక్కడైనా బ్యాక్ గ్రౌండ్ లో వుడ్ వర్క్ ఖనిపిస్తుంటాయి కదా అవి అబ్జర్వ్ చేస్
ఓహో
అట్లన్నమాట ఒక సినిమా సినిమా రకంగా చూడండి వ్యాపార రకంగా కూడా చూస్ అట్లేజు అట్లనే చూడాలి ఇప్పుడు నువు కూడా రేపటి నాడు ఏదైన మాయ ఏదైనా ఫీల్డ్ లో వెల్లవ్ అనుకో కూడా అదే చూస్తది అనమాట ఆ సిన్మా నువ్ అగ్రికల్చర్ చేసినా అను కో వాళ్ళేమైన చెప్పించిరనుకో ఏ అట్లా కాకుండా ఇట్లా కూడా చే
వా డిఫరెంట్ చెత్తే మనం కూడా ఇట్లా చెత్తే బాగుంటదని మనం కూడా డిఫరెంట్ చేతనం లే
అట్లా అనుకోని అట్లా చేస్తా ఉండచ్చు గానీ అది ఓటిట్లోనే ఎక్కువ చూస్తది తక్కువ లేదంటే టీవీలో వచ్చినప్పుడు చూస్తగానీ థియేటర్ తక్కువ చాలా తక్కువ రేట్లు ఎక్కువ కదా థియేటర్ లో
నానా
రెండు మూడు వందలు పెట్తే కానీ టికెట్ దొరకదు మళ్ళా పైగా పార్కింగు మళ్ళా దానికి తోరు మళ్ళా కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ యాభై రూపాయలు అంట ఇరవై రూపాయలు వాటర్ బాటిల్ బయట నుంచి తెచ్చుకోవడానికి లేదు నీళ్లు కూడా మరి యాభై రూపాయలేంది ఇరవై రూపాయల బాటిల్ కాకపోతే కోరం
ఎం గోరం కాదులే గాని అది
ఒకప్పుడు థియేటర్లో వాళ్ళు పెడుతుండే సప్లై వాటర్ తాగనీంకి తాగునీరని అవి వీకు పాడేసి వీళ్ళు వ్యాపారం మొదలు పెట్టిరు ఇంకేం చేస్తాం ఏం చేస్తా ఆ దానికిక వెళ్లిందానికంటే ఇంట్లోయితే అరవై పైసలుతో పెట్టుకుంటే ఓటిటి పైసలు సంవత్సరం వస్తాయి
సంవత్సరం వస్తాయి
ఇంట్లో డీమార్డుపోతే ఆడ ఇరవై ఐదు రూపాయలు ఒక పాప్కార్న్ స్వీట్స్ ప్యాకెట్ దొరుకుతది
ఆ
గంపెడు అయితయి కాల్చుకుంటే కూర్చొని చిరాలే గాని ఇంగ అవి ఇ కాల్చుకొని ఒక టబ్బు బకిట్లో పెట్టుకొని చిన్నగా ఇంగ మూవీ చూసుకుంటా హోమ్ దియేటర్ ఉంది హోమ్ థియేటర్ ఆన్ చేసుకొని ఇంగ చూస్తా ఉంటా రెండు మూడు గంటలు ఇంగ అయిపోయిన తర్వాత ఆ చాలు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ
సాటిస్ఫాక్షన్ ఉంటదా
ఇగా ఎక్కువ యాక్షన్ మూవీస్, హర్రర్ మూవీస్ ఇంగ్లీష్ మూవీసే ఎక్కువ చూస్తా. హ్మ్ తెలుగు అంటే మన ఇంగ ఫ్యామిలీ ఓరియంటెడ్ మంచి లవ్ స్టోరీ ఉన్నది చూస్తా.
లవ్స్టోరీసా బావుంటయి ఇగా లవ్స్టోరీస్ చూసినా కూడ ఓఫీలింగ్ ఉంటది బాగా.
అహా ఉంగ ఉ ఉన్న స్టోరీలే ఉంటయి ఇంగా అదే అమ్మాయి, అదే అబ్బాయి అమ్మాయికోసం అబ్బాయి ఏడో కష్టపడో లేదో వాళ్ళ లయి ఉండాలి లేకుంటే దొంగయి ఉండాలి అమెని ఈమె మార్చాలి ఇవే ఆ అవే ఉంటవు ఎంతసేపు వీడెంట పడాలి లేకుంటే ఇంగా పెద్ద హీరోలు అయితేనే పెద్ద హీరోలెనక ఆల్లే హీరోయిన్లు ఎంట పడతరు.
ఎవరిదిగా ఇగా
చిన్న హీరోలేమో హీరోయిన్లేంటగా, చిన్న హీరోలెమో అప్కమింగ్ హీరోలేమో వాళ్ళు హీరోయిన్లేంట పడుతరు. అదే బాలకృష్ణ, ఎన్టీఆర్ వీలంతా ఉంటరు చూసినవా వీ వీళ్ళేను కపడుతుంటరు హీరోయిన్లు పిచ్చి పిచ్చిగా. ఓ క్యారెక్టర్ ఇగా ఇది చేస్తరు అట్లా, అట్లా దాని బ
ఎప్పుడన్నా అనిపిస్తాంటదా మూవీస్ కి పోతే బావుంటదని.
నాకేప్పుడు అనిపియదు. ఎందుకంటే అక్కడ చాలా మంది అక్కడ గేట్కాడ ఓ మనం కు ఆ లైఫ్ ఎట్లా ఉంటదంటే మనం ఈ తెరమీది అనుభవాళ్ళు సూడు సంపాదన ఎట్లుంటదో అనుకుంటం కానీ ఆ వాళ్ళ పిల్లల లైఫ్ మరి దుర్బరం. వాళ్ళు చెప్తనే ఉంటరు మనకు ఏందంటే వాళ్ళ కష్టాలు వాళ్ళయి, వాళ్ళ అవమానాలు వాళ్ళయి. నాకు అనిపిస్తది మన పని మనం కరెక్ట్ చేసుకుంటే అంత బాధ ఎందుకు అని. ఏమంటే అక్కడ ఫేమ్ వస్తదని ఒక ఇది ఉంటది కాని గుర్తింపు కోసం.
ప అవును బ్రదర్. ఆ బ్రదర్
ఒక గుర్తింపు ఉంటందని ఒక గుర్తింపు కోసం ఇంగా ఇదైతే గాని ఇంగా నాకంత పెద్ద ఇంట్రేస్ట్ ఉండదు.
అవునా.
వైదు
ఆ ఉంటది కదా మనం లైఫ్ లో చేయలేన్ది ఎదన్న ఉంటది అదొకటి ఉంటది కదా, ఇది చేస్తే బావుంటదిగా.
స్తే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఒక్క సినిమా చూస్తే ఆ సినిమాలో ఒక హీరోని మనమే అనుకుంటాం. హీరోయిన్ల ఇగ వాళ్ళనుకుంటరు. వాళ్ళని వాళ్ళు వెతుక్కుంటరు. ప్రతి ఒక్కరు అనుకుంటరు. వాళ్ళది వాళ్ళు ఊహించుకుంటరు గంతే సాలు ఆ ఊహించుకుంటే చాలు అంత వరకి కానీ ఇంగా అది నిజం చేసుకోలనుకుంటే మనకు దాని వెనకాల తగ్గట్టు సపోర్ట్ ఉండాలే, డబ్బులు ఉండాలే, ఆ లక్ ఉండాలే, ఇటు టాలెంట్ ఉండాలే.
ఉ హ్
ఉన్నా సినిమా రంగంలో టాలెంట్ కంటె డబ్బు, పలుకుబడే కావాలే. వావారసత్వం అయిపోయింది, అది టాలెం టున్నోడు చూడట్లేదు. ఆ వారస త్వంఅయిపోయింది ఇంగా ఫ్యామిలీలు, ఫ్యామిలీలు, ఫ్యామిలీలు ఫ్యామిలీలు వాళ్ళువాళ్ళే. ఇంగా వాళ్ళ భజనే చేయాలే ఇంగా కొత్తోడు బయటోడు వచ్చిండంటే ఇంగా వాళ్ళ భజన చేస్తాఉండాలే లేకపోతే తోక్కేస్తరు. అన్నీ కుట్రలు కు తంత్రాలు, అన్ని రాజకీయాలు చేస్తారు అన్నమాట, ఇంగా అంతా అంతా పోటీ ప్రపంచంలో మనం బయ టబడ్లేవు. అయన బ్యాక్గ్రౌండ్ లేదు ఏం లేదు. ఇప్పుడు ఒకప్పుడు సినిమాలు ఆడిచ్చి ఆడిచ్చి
కొంతమంది లక్కులో పోతారులేండి ట్యాలెంటుండి. ట్యాలెంటుండి లక్
అదే అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేకుండా బయటకు ఒ అంటే ఇప్పుడు తక్కున్నారు ఇప్పుడు గోపిచంద్ ఉన్నాడు ఆ నాని నాని ఉన్నాడు ఇంకా ఎవరు ర తేజ ఉన్నడు అట్లా ఇంగ అట్లా కొందరకు బ్యా గ్రౌండ్ నుంచి హిట్ అయిన ఉన్నారు అట్లా వాళ్ళ వాళ్ళ తండ్రి అట్ల ఇప్పుడు ఇనే చిరంజీవి అంటే బ్యాక్ గ్రౌండ్ లేదు కాకపోతే ఆయన ద్వారా మిగతా వాలకు బ్యా గ్రౌండ్ అయినారు
ఉమ్ తా
ఆ అప్పట్లో వాళ్ళు ఇంకంటే ఎన్ంటిఆరు న వాళ్ళకి ఎవ్వర్కి బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళ స్వయం కృషని వాళ్ళ వాళ్ళది ఇంకా నడుస్తా ఉంది
ఉ అవును
వాళ్ళ వాళ్ళ ప్రొడక్షన్ అన్న పూర్ణ ప్రొడక్షన్ అని కొనిదెల ప్రొడక్షన్ అని దగ్గుబట్ కని వెంకటేష్ వాళ్ళ ప్రొడక్ష్ డెస్పెరేస్ ప్రొడక్షన్ అని ఎవరికి వాళ్ళు స్టూడియోస్ అయిపోయి వాళ్ళ వాళ ఇంగ అట్లా అదే అంటే ఇంకా తప్పదు వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉండదండి సార్ మీరు ఈ ప్రిన్సిపల్ ఉన్నాడు ప్రిన్సిపల్ సార్ కొడుకన్ సరికల్ వానుకు స్పెషల్ మీ క్లాస్మెంటేనికి వనుక్ స్పెషల్ ఉంట్రు గా టీచర్స్ వాన్నోక రకంగా ట్రీట్ చేస్తారు కదా మిమల్ ట్రీ చేసినట్టు వాన్ ట్రీట్
ఆ వానికోంచం స్క్రు మళ్ళ వాడికి చదువురాదు పాడురాదు కాకపోతే వాడిని ట్రీట్ చేసే విధానం వేరే ఉంటది వాడికి అదే తలపోగరు అట్ల వుంటదన్నమాట సమాజం ఉంటది
అంటే
ఉహు నేనత్తే నేనేమి అనుకోనట్లా సినిమాలు చూడల ఇది కావలే ఏదో చూసామంటే చూ
బాగుంటది చేస్తే బాగుంటదిన్నది కదా ఉంటాది కదా
ఎవ్వన్న సెంటిమెంట్ సీన్ లోస్తే కొంచం మనం ఇన్వాల్వ్ అయిపోయి ఆ మన లైఫ్ ఇట్ల గూడయిపయే ఇది చేత్త అని చెప్పేసి అనుకుంటరు గాని ఆ వాడేదో ఆ రోండు గంటలు మొ సాధించనుకో మనం సాధించాలనుకుంట ఏది కాదు ఈ పోటీ ప్రపంచంలో ఆ మన చేయగలిగింది మనం చేసుకుంటే సరిపోతది అంతే దాని వల్ల వచ్చేదేందో సచ్చేదేందో దేవునికే తేలియాలంతే
ఉ ఉమ్
ఇంగ స్టార్ట్ చేసారా మీ హాస్టల్లో వంటల్ స్టార్ట్ చేసిర్రా ఎన్ని
ఆ దానికి పి ఏ ఇంకా ఇప్పుడు పది నిమిషాలు ఎప్పుడు పెడతారు సెవెన్ థర్టీ ఎయి స్టార్ట్ చేస్
అదేందో సెవన్ థర్టీ నుంచి స్టార్ట్ అయితది నైన్ లోపు ఓ గంటగూడగడ్ పెట్టేషి వాన్ని పెట్కుంట్ మీరే పెటుకు తింటరా వాళ్ పెడతారా
వాళ్ళే పెడతారు
పోన్లే ఆ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండతారా లేకుంటే పోదు
ఎప్పుడు దప్పడది ఫ్రెష్ గా టైం టు టైం వర్క్ మూడు పూటలు ఉండాల్సిందే
హ్మ్ హ్మ్ ఇంకా నువ్వు పార్ట్ టైమ్ జాబులు ఏం అయినా చేస్తావా లే
కానీ దొరుకుతలేవు బ్రో పార్ట్ టైమ్స్ ఏం అన్న చేద్దామంటే
అంటే బైక్ ఉంటే నువ్వు రాపిడో ఉబర్ నడుపూకునే పని కానీ బైక్ లేదంట కదా
ఆ సెప్టెంబర్ నడుపూకోవాలి అనుకున్న కానీ నేను అక్కడ బండి లేదు అది వచ్చిందా
ఉ ఇప్పుడు ఇప్పుడు పెట్రోల్ కూడా పెరిగింది వాళ్ళు ఇచ్చే అమౌంట్ తక్కువ ఇవి బండ్లు బెటర్ గానీ
కానీ మన బడ్జెట్ లో కాదు కానీ ఏదో సెకండ్ హ్యాండ్ అట్లా తీసుకుందాం అని ట్రై లోనే ఉన్న
ఈ ఈవి బండ్లు మామూలు రేట్లు లేవు అసలు పెట్రోల్ బండ్ల కంటే డబుల్ ఉన్నాయి రేట్లు
అవునా
ఇవి పెట్రోల్ రేట్ పెరిగాయి అని చెప్పి వాళ్ళ ఇంకా రేట్లు పెంచేస్తారు కొనేవాళ్ళేక్కువైతునరని ఆ ఒకప్ అప్పుడేమో బ్యాటరీల్ పేలిపోతున్నాయి పేలిపోతున్న భయంతోటి కొనేవాలు కాదు ఇప్పుడు ఇప్పుడు బ్యాటరీ సిస్ట సిస్టమ్ అంతా మారిపోయింది కొంచెం అంతా సెట్ అయిపోయింది కొంచె బ్రాండెడ్ లో కూడా ఇప్పుడు టీవీఎస్ బ్రాండ్ లో అట్ బజాజ్ బ్రాండ్లో కూడా రిలీజ్ అయితున్నాయి కదా కొంచెం ధైర్యమొచ్చింది అందుకే ఎక్కువ కొంటున్నరు ఇప్పుడు ఎక్కువ ఈ రిడ్జ్ బండ్లు ఉన్నాయి కదా ఇది ఆ రిడ్జ అ ఆ రిడ్జి బండ్లు ఎక్కువ కనిపిస్తానాయి దాని తర్వాత టీవిఎస్ బజాజ్ చేతక్ పాత మోడల్ దాని పె ఈవి బండ్లు రిలీజ్ చేసారు మొత్తం మెటల్ బాడి బాగా చేత
పాత బండ్లు పాత బండ్లే బ్రో మస్తుండయి మా పాత బండ్లు మైలేజ్కి చేమించే
వాళ్ళు ఇవి బండి అమ్ముతున్నారు ఇగ బజార్ చేతకాని ఒకప్పుడు మా నాన్నకు కుంటునా బజాజ్ చేతక్ స్కూటర్ ఆ ఆ మోడల్ సేమ్ ఇప్పుడు అదే స్కూటర్ అంటే ఇగ అదే అప్పట్లో
అప్పుడు బాగుండు బ్రో ఇప్పుడు అన్నీ అ పార్ట్స్ అప్పటి ఉన్నత గట్టిగా ఇప్పుడు లాస్ట్ లో ఫ్రండ్ వాల్ల డాడీ ఒక థర్టీ ఇయర్స్ అయినటూ ఉంది ఇంక బండి
ఉంటాయి ఇవి గట్టి బండ్లు కాకపోతే ఏంటంటె ఇప్పుడు పార్ట్స్ కొంచెం దొరకడం కష్టం గాని నీ ఎందుకంటే మాన్యుఫాక్చరింగ్ మనది అయిపోయింది కదా వాటిది ఆ మ్యాన్గావ పార్ట్స్ కూడా బంద్ అయిపోయినాయి ఉన్నది రిపేర్ చేసుకుని దానిన్ని రిపేర్ చేసు చేసుకోవడామే దొరకవు తొందరగా ఆ వా బ్రేక్లైనర్ అయినా కానీ అవి అని ఇవి అని దొరకవు కష్టం సైజులు ఎక్కువ తక్కువా ఉంటాయి కదా ఇప్పుడు విఓన్ బైక్లువే తయారు అయితున్నాయి
అదే అదే
స్కూటీలవి కూడా విల్లే మా ఫుల్ అంత మారిపోయినాయి కదా ఇవి వస్తుంటే ఈవీలు ఎక్కువైపోతునాయి